హలో
హలో
హాయ్.
హలో ఏం చేస్తున్నరు అక్క, ఏం చేత్తాన్నవు అక్కా ఇ
ఏం లేదు ప్రజెంట్ ఇప్పుడు కాలీ.
ఉ
ఆ ఈరోజు ఎళ్ళి టికెట్స్ బుక్ చేశి వచ్చినం. అంటే ఇట్లా వెయిటింగ్, అవును టూర్ కి అయితే వెయిటింగ్ లిస్ట్లో ఏసి స్తే రావట్లే అంటే టైం పడుద్దంటా కదా.
ఆ అవును.
మీరు ఒక్స్ తాత్కాలనే.
తత్కాల్లో టైం పడుతది, రేపు అనగా కన్ఫామ్ అయితది కొన్ని కొన్ని.
తాత్కాలనే చేసినము. ఆ మండే రోజు ఎల్లాలా.
ఏ ఆ ఈ మండే.
ఈ మండే.
ఏర్పాట్లన్ని అయ్యాయ మరి.
ఏం ఏర్పాట్లు ఏం లేవు
బాగుంటది
అదే ఒకసారి వెళ్తే మనకు తెలుస్తుంది
దర్శనం అయ్యాక దర్శనం కొట్ట ముందు పైన అలిపిరి ఉంటది అన్ని మొత్తము మరి రాకపోతే అట్లనే చేస్తారు
అయితే పోవచ్చు కానీ మా ఆంటీ గారు నాడవారు కదా
ఎవరెవరు వెళ్తున్నారు
మేమే మేము ఫోరు మా అంటీ ఒక్కతి ఫైవ్
ఆహా అత్తయ
అత్తయ్య గారు
చాలా సేపు నడవాలి కాళ్ళనొప్పు ఉంటాయి మళ్ళీ తర్వాత సా ఇదేమంటారు మళ్ళా అటు గుడి పోని కూడా అయిరు విఐపిదలు అయితేనే ఇంకా ఆరేడు గంటలు పడుతది
అవునంట కానీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందంట కదా
నార్మల్ దర్శనం కి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది విఐ పి మిదె ఐదు ఆరు గంటలు పడుతుంది మేము వెళ్ళేటప్పుడు త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాము మేమ్ తిరుపతికి వెళ్లేటప్పుడు దర్శనానికే విఐపి దర్శనంకే మూడు నెలల ముంగట బుక్ చేసుకున్నాము దర్శనానికే రూమ్స్ కి ట్రైన్ టికెట్స్ మూడు నెలల ముందు బుక్ చేసుకుంటెనే ఆ రోజుకి టికెట్స్ దొరికినాయి ఇంకా టెంపుల్ కి దగ్గర దొరికింది మాకు రూమ్ ఇంకా అడ అన్నదానం చేస్తారు కదా చస్తు పెద్ద హాల్ ఉంటది దాని పక్కకి బయ వా క్లీన్ డిస్టెన్స్ అన్నట్టు ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి పోచ్చమ్మ దగ్గర గుడి ఉంది కదా ఎంత దూరమో అంత దూరం అంతే
ఏమో ఫస్ట్ టైమ్ కదా ఒకసారి తెలిస్తే నెక్స్ట్ టైమ్ అన్ని టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళొచ్చు డైరెక్ట్
కానీ త్రీ మంత్స్ ముందే వేసుకుంటే వీఐపీ ఆరేడు గంటలలో వెళ్ళి పోతారు ఇప్పుడైతే ట్వంటీ అవర్స్ చాలా టైమ్ం పడుతుది ఇప్పుడు
హామ్
ఆ
అంటే తెలిదు కదా ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు
ఇంకే ఫస్ట్ టైమ్ అట్లే పడతది మాకు మే ఎల్ టాప్ అప్పుడు మా బావా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది నేను మా బాబాయ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆయిన చాల సార్లు వెల్ళొచ్చిండూ అక్కడికి అందుకని షార్ట్కట్ షార్ట్ కట్ లో కొంచెం తొందర తొందరగా తీసుకెళ్లిండు దర్శనం కూడా త్రీ లైన్స్ ఉంటాయి స్ట్రేట్ వెళ్ళలేది రైట్స్ సైడ్ లాస్ట్ లైన్ నుంచి వెళ్ళాలా ఎప్పుడు గాని లాస్ట్ లైన్ నుంచి వెళ్తే కొంచెం దగ్గర నుంచి నుంచి దర్శనం అవుతుది లేకపోతే లైన్స్ స్టెప్స్ వైజ్ ఉంటాయి అవి
ఆహా
దూరం నుంచి అయితది ఫస్ట్ రైట్ సైడ్ ఫస్ట్ లైన్ నుంచి ఎళ్తే దగ్గర్నుంచి అయిత్ దర్శనము ఉమ్ ఒక ఫై సెక్ సెకండ్స్ త్రీ సెకండ్స్ ఏ కనిపిస్తడు దేవుడు గని
ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం ఉండాలె లైన్ లో
వా అనిపిస్తది నిజంగ అంతసేపు పడ్డది గూడ కాళ్ళ నొప్పులు కూడ ఏర్పడయ్
గోల్డెన్ టెంపులు ఇంకా ఏమో ఉన్నాయి గదా వెరైటీ వెరైటీస్
అలిపిరి
ఉమ్
అక్కడ జీప్స్ ఉన్ టయి తీసుక వాళ్ళే తీసుకెళ్తరు మొత్తం ఎయిటో నైనో ఉంటయి టెంపుల్స్ ఆ జీప్స్ మాట్లాడుకుంటే ఆయన్నే తీసుకెళ్తడు నైన్ హండ్రెడో థౌసండో తీసుకుంటడు మొత్తం తం ట్రిప్ కి ఒక త్రీ ఫోర్ అవర్స్
ప్పుడు మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ ఒక కొంచెం పిల్లలు ఉన్నరు గదా వాళ్ళు టైమ్ స్పెండ్ చేస్తా ఉంటరు అట్లా వెయిట్ చేస్తరా
ఊమ్ చేస్తరు మనం మాట్లాడుకొని పోవాలా అంటే ఆడ వెయిట్ చేసేటట్టు గూడ ఉండదు నార్మల్ టెంపుల్స్ అన్నట్టు గుట్ట మీద అలిపిరి ఉంట్ ట్టది గదా గుట్ట మీద చిన్న చిన్న టెంపుల్స్ అన్నట్టు
ఆ ఇంగ చూద్దాం ఫస్ట్ ఎళ్ళిన్తర్వాత
పైన గుట్ట మీద ఏసుకున్నంక కింద జయ విజయలుది గూడ టెంపుల్ ఉంటది కొంచెం కిందికచ్తె
ఆ
బావుంటది ఇంక్
ఇంక అరుణాచలం గూడ అనుకున్నము కానీ ఇది అయ్యే వరకే అలసిపోయి ఉంటం
ఇదెళ్ళచ్చినంక అది ఎళ్ళండి ఎందుకంటే ఎన్నో రోజులు అనుక్ కుంటే తప్ప ఒక ట్రిప్ కి ఎళ్ళలేం మనం అన్నొకటేసారయ్యేసరికి అలసిప్ పోతము దర్శనం గూడ సరిగ్గవ్వదు అలి ఇంకా అరుణాచలం చానా దూరం నడవాలి
అదే ఇగ అందుకోసం ఇప్పుడు వెళ్ళొచ్చిన్తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎళ్ళొచ్చు అనేసి
పైనా దర్శనమైనా కా కింద గూడ ఉంటది అలివేలమ్మ వారిద్ కింద గూడ ఉంటది కింద గూడ ఎళ్ళాల అట్లెళ్తనే ఫలితముంటదట కానీ మాక్ టైం సరిపోక కింద దానికి ఎళ్ళడం కుదరలేదు
వెళ్తం ఇప్పుడు ఎప్పుడు మేము ఇగ మండే ఎళ్తమా మండే రోజు ఎళ్తే ఆ ట్యూస్డే రోజు అక్కడికి రీచ్ మళ్ళీ ట్యూస్డే రోజ్ దర్శనం గడితే ఆ వెడ్నస్డే గావచ్చు థర్స్డే గావచ్చు వన్ డే అక్కడ స్పెండ్ జేయాలా అంటే ఇట్ల గుళ్ళు తిరగాల నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే అచ్చి ఎక్కేస్తం
ఉమ్ హు రూమ్స్ బుక్ జేసుకున్నరా
ఏం లేదు రూమ్స్ ఎళ్ళినాకనే బుకింగ్ అనుకుంటున్నం
అట్లయితే ఇబ్బంది అయితది గవర్నమెంట్ సైట్ ఉంటది కనీ ముందు నుంచే బుక్ జేసుకోవాలె ప్రైవేట్ హోటల్స్ ఉంటయి మీరు ఇప్పుడు బుక్ జేసుకుంటనే దొరుకుతయి టైమ్ మీద అస్సలు దొరకవు హోటల్స్ మా బాబయ్ బండి గుడ అట్నే ర్యాండమ్ లో వెల్ళిళ్లెసి చాల ఇబ్బందే అయింది.
అంటే నువ్ ఒకసారి వన్స్ ఎళ్తే నెక్స్ట్
ఇప్పుడు గుడ గవర్నమెంట్ యెక్క గవర్నమెంటి అనుకో సైడ్ సూ మేము త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకున్నం కాబట్టి, పర్ డే కి హండ్రెడ్ రూపీస్ పడ్డది. హోటెల్ పెద్దది హోటెలు హండ్రెడ్ రుపీస్ పడ్డది త్రీ మంత్స్ ముందట బుక్ చేసుకుంటే ఇంకా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ కింద అన్నదాన సత్రంకి కానీ ఇట్ల టెంపుల్ అయితే ఇక్కడ ఫొటోస్ పెడతరు కదా అందరు స్టేటసు అదే వాకబుల్ అన్నట్టే ఈడ నుంచి ఇగ కొంచెము ఒక నాలుగు అడు కిందికి వచ్చి, నాలుగు అడుగులు ఏస్తే అది అంత కనిపిస్తది, అంత దగ్గర వస్
ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ దిగేది అక్కడికి మనం ఎళ్ళలేమా?
వాళ్ళే ఉంటరు అక్కడ రోడ్డు మీద ఉంట అక్కడ మనం స్ట్రీట్ లో వెళ్తూ ఉంటాం కదా
ఆ
వాళ్లేే ఫోటో తీస్తరు మనం దర్శనం ఎళ్లే ముందు ఫోటో దిగినం అనుకో, మనం దర్శనం కంప్లీట్ అచ్ చేసరికి వాళ్ళు ఫోటో కడిగి ఫ్రేమ్ గుడ కట్టించి ఇస్తరు. హండ్రెడో వన్ ఫిఫ్టీనో తీసుకుంటరు కనీ ఫ్రేమ్ కట్టిస్తరు. ఫోటో మంచిగా, నీట్గా. ఉమ్ మేము ఒక ఫోటో తీసుకున్నం కానీ కడించుకున్నం కనీ ఫ్రేమ్ కట్టించుకోవాలె, ఆన్నే కట్టించ్ కుందమంటె మా వాళ్ళు ఇనుడు లేదు, స్ట్రీట్ షాపింగ్ గుడ బాగుంటది ఆడ. స్ట్రీట్ షాపింగ్ గుడ బాగుంటది అక్కడ.
ఒకసారి ఎళ్తే నెక్ట్ టైమ్
ఉమ్ కనీసము ఇప్పుడు ప్రైవేట్ హోటల్స్ ఉంటయి కదా ప్రైవేట్ హోటల్స్ లోనన్నా రూమ్స్ యూడుమని చెప్పు అన్నయ్యనీ ఒకసారి ఎందుకంటే టైంకి వచ్చినంక అనంటే మీరు డబల్ మనీ పే చేస్తా అన్నా గుడ దొరకవు అక్కడ రూమ్స్
ఉహు
రాండమ్ వాళ్ళు గుడ వస్తా ఉంటరు కదా చానా మంది
అవునవును
రూమ్స్ దొరకవు చాన ఇబ్బంది అయితది పిల్లలు ఉన్నరు పెద్దోళ్లే అంటే బయట అన్నా పడుకుంటరు ఇబ్బంది కాదు.
చిన్నబ్బాయితొనే ఉంది, ఇప్పుడు చిన్న అబ్బాయితో బాగా వాడు బాగా సతాయించ్ తాడు ఇట్లా ఇంకా మళ్ళీ ఇట్ల ఎ తున్నామని అంటే వాడు అసలు వేడికి తట్టుకోడు, ఆయనతోని బాగా పరేషాన్ ఉన్నది.
మొత్తం చల్లగా ఉంటది బాగ చల్లగా ఉంటది, మొత్తం చుట్టూ ఫ్యాక్టరీస్ గానీ అవి ఇవి ఏం ఉండవు ఓన్లీ చెట్లే ఉంటయి. దగ్గర దగ్గరా ఒక చాన ఎక్కడ జూసినా నీకిగా ఆకాశమే కనిపిస్తది తప్ప ఇల్లు కూడా కనిపియ్యదు ఎక్కడ
అదే అదే ఒకసారి ఎళ్తే మనకి అర్ధం అయతది. అంటే మేము అనుకోకుండా కదా, మేము త్రీ మంత్స్ ముందు బు బుక్ చేసుకుంటే
ప్రైవేట ప్రైవేట్ హోటల్స్ లో ఇప్పుడన్న, ఈ రోజన్నా చూడమను అన్ అన్నయ్యను లాప్టాప్ ఏమన్నా ఉంటే ఎందుకంటే టైం కు వచ్చినంక దొరకవు చానా దూరం, దొరికుతై దొరికినా గుడ కింద దొరుకుతయి దర్శనంకి పైకెళ్ళాల్సి వస్తది మీరు ఇప్పుడే చేసిండనుకో హోటళ్లలో మేబీ ఏమన్నా ఉంటే దొరకచ్చు, తక్కువ పడతయి
డైరెక్ట్ మనం స్టేషన్లో దిగిన తర్వాత ఆ డైరెక్ట్
బస్సెస్ ఉంటాయి బస్సెస్ ఉంటాయి వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ మాట్లాడుకుంటే పిల్లలుంటనయి వెహికల్ పట్టుకొని పోతే కంఫర్టబుల్ ఉంటుంది బస్సుళ్లలో బా రష్ ఉంటది
అచ్చా అదై ఇగా ఏదవుతుంద
సిమిలరే ఉంటాయి మా ప్రైజెస్ అయితే దానికి దీనికి ట్రైన్ దగ్గురతోటే బస్సుస్ పట్టుకునిళ్ళాలి ఆ వెహికల్స్ ఉంటాయి బైక్
మళ్ళీ అక్కడ దర్శనం క టికెట్ కూడా తీసుకోవచ్చు కదా
నార్మల్ దర్శనం కి తీసుకోవచ్చు అక్కనే ఉంటయి
ఆ అట్లా అవుతుందో మరి ఎట్లయి టికెట్ తీసుకొని తర్వాత అన్ని తిరిగి వచ్చిన తర్వాత ఇట్లా ఆ
ఆ లేదు ఇప్పుడు మీరు టికెన్ తీసుకుంటారు కదా దే దేవుని దర్శన్ అ తీసుకున్నాక డైరెక్ట్ వెళ్ళడమే ఏ రోజు ఆ రోజు ఉంట ట్టే కదా
అదే అదే చూస్తున్నా నేను కూడా ఎందుకంటే అట్ల అయితే కొంచెం తొందరగా అయిపోతది ఇట్లా వెయిటింగ్ చేసే కన్నా అంతలోపు ఏదన్నా
ఫస్ట్ దేవుని దర్శనం చేసుకున్నాం కా కింద అలిపిరి గాని అవన్నీ దర్శనం చేసుకొని ఫస్ట్ టు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక మిగతాయన్నీ వేసుకోండి అట్లయితే మీకు అరే ఇంకొకటి హెల్త హెల్త అన్నట్టు అనిపియ్యదు ఇప్పుడు బయట ఆ దేవం దర్శనం చేసుకుంటే బయట ఇ ఎన్ని చూసినా కూడా ఇంకా దేవుని దగ్గర పోవాలి పోవాలి పోవాలి అనేది ఉంటది
ది అవున అవును అది కూడా వాస్తాంమే అనేది కూడా
ఫస్ట్ దేవుం దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత డైరెక్ట్ వెళ్ళడంతోని టికెట్స్ చూడండి తీసుకొని వెళ్తే దర్శనం అయిన తర్వాత ఇట్లాల్ ఎంత దూరం నడిచినా కూడా ఏమనిపయది అక్కడ వాష్రూమ్స్ కు గాని ఫుడ్ కు గాని ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు
నీటి ఇప్పుడు వాష్రూమ్స్ నీట్గా ఉంటాయా
ఎంత నీట్గా అంటే మన ఇంట్లో కూడా అంత నీట్గా ఉండయి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ప్యూర్ ఫెసిలిటీ నీకు ఇక్కడ నుంచి ఇక్కడ వాష్రూమ్ దగ్గ నిలబడ్ అకో ఇంకోదిక్కు కొంచెం ఇట్లా చూస్తాంట కానిచూపు మీరలో స్తా వాష్రూమ్స్ అన్ని మస్తు వాటర్ ఫెసిలిటీ ఉంటది మస్ ఎూ నీట్గా ఉంటాయి వాష్రూమ్స్ మన ఇంట్లో కూడా అంత నీట్గా ఉండవు
ఈ రోజు వెళ్లినవా స్కూల్ కి
ఆ ఏలోచిన
వునా అచ్చి లే ఇంగ్లిష్కి
ఆ వచ్చింది ఒక ఆమె
ఒక అమె వచ్చిందా
ఆ వచ్చింది వచ్చింది ఈరోజు ఆమె మా ఆ ఈరోజు ఆమె మాతో పాటు వచ్చింది క్యాన్వా ఇంట్ కూడా
ఏంద్ర
ఈ రోజు మాతో పాటు వచ్చిందా మీ బయటికి కూడా సర్దార్ బస్తీకి వెళ్ళినాం ఈ రోజు ఎస్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది కదా స్ట్రేట్ అక్కడకి వెళ్ళ నం ఈరోజు ఆటర్క వెళ్ళ న సార్ పొద్దున చెప్ ప్పిండు మనీ ఇచ్చిండు పోంగ ఆటోకే పోయినాం అక్కడంతా తిరిగినంక రిటర్న్ ఆటోకే వచ్చినాము వచ్చినాక సార్ చూస్తే ఇస్తా అన్నాడు ఈయనకు జూస్ వద్దుసార్ లేదంట మేడమ్ మీకెమైనావాలంటే కొనక్కాచ్చుకోవాలని చెప్పిండు
ఆ
ఐస్ క్రీమ్ కోనుక్కొచ్చుకున్నా నేను వాళ్ళు జ్యూస్లు తెచ్చుకున్నారు సర్ యే మని ఇచ్చిండు దానికి పాపం మీ మధ్య రోజు తెప్పిస్తుండు సార్ జ్యూసెస్ స్కూల్ నుంచి వచ్చి ఆ
ఎండ కొడుతుంది కదా
రోజ్ జూస్తే
ఇగో ఈరోజు జాయిన్ అయితే ఒక వన్ డే నేను వస్తా అదే వన్ డే ఇప్పుడు ఇప్పుడు వన్ డే మీరు తిరిగిరు ఆ వన్ డే నేను రాగలుగుతా కానీ డైలీ అంటే నా తో అవ్వకపో
అయిపోయిందక్క ఇప్పుడు తిరగడం మొత్తం అయిపోయింది రేపు ఒక మీటింగ్ ఉన్నదంట స్కూలోనే ఉంటది మీటింగ్
ఆ
మీయ్యి అయిపోతే అయిపోయినట్టే
ఏ రేపోచ్చినా తీసుకోరు కావచ్చు కదా
ఆహా ఒకసారి వచ్చి అడగాలక్క మేబి అంటే కొంతమంది జాయిన్ అయినాక కూడా కొంతమంది ఎవరైనా వెళ్ళిపోయేవాళ్ళుంటారు కదా
అవునవునువు అదే చెప్తా అన్నాడు ఈ కేర్లెస్ సార్ కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను నువ్వయితే రెడీగా ఉండు అని చెప్ పిండు నాతో అయితే
కానీ ఇదయితే మస్తు మంచిగుంది ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి దానికి కూడా కొంచెం హాలిడేస్ ఇచ్చేటట్టే ఉన్నడు మంచిగా చూస్తాండు అక్క సారు కొంచెం అంటే శాలరీ తక్కువ ఇగెందుకింత చెయ్యాలే పాపం ఆ సార్కి అవి స్కూల్ ఫీజాస్ అవి తక్కువ వచ్చినా కూడా గంత దూరం వెళ్తున్నాం కదా సరే పోని పంపినము శాలరీ ఇస్తాం కదా అన్నటుూకోకుండా ఆటోకే రండి మేడం ఎండ బా ఉన్నది ఖచ్చితంగా టిఫిన్ చేసేరండి లేట్ అయినా పర్లేదు టిఫిన్ తినే రండి ఎండకు చక్కరోస్తది అన్ రెండు రోజు వచ్చాంక రోజు ఎప్పిస్తాండు జ్యూస్లు మాకు ఈరోజు నేన్ తా తాగబుద్ధి కాక ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా అంటే సరే మేడమ్ అని చెప్పిండు
ఊ ఎవరెవరు మ్యాథ్స్ టీచరు మీ నువ్వ
ఆ మ్యాథ్స్ టీచర్ నేను షర్మిిన ఆమె ముస్లిం అమ్మాయి ఇంకొక ఆమె కొ కొత్తగా వచ్చింది కదా ఇంగ్లీషు ఆమె నలుగురు పోయినము నలుగురికి జ్యూస్లుతెప్పించండి ఆటోకి పోను రాను పైసలీచ్చిండు కానేమంత ఆమె ఇంగ్లీష్ టీచరు